ఏం చేస్తున్నావ్
ఎం లే ఇ నర్సంపేటకు వచ్చిన మీ సేవకు కొంచెం పని ఉంటే ఊ ఆ తిన్నా నువ్వు
ఆ తిన్న ఏమ్ కర్రీ
మాది ఫిష్ మీది
బెండాకాయ చారు
బెండకాయ చారు
ఆ
ఇది మన దోస్తీ అప్లై అయ్యాలంటే స్టడీ సర్టిఫికేట్ పక్కా ఉండాలా
ఆ
ఆ
ఉండాలే
స్టడీ సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు కాలేజ్ పోవాలే
హ్మ్
నేను సాయిగాని ఫోన్ చేతే రేపు పోదాంమంటాండు కాలేజీకి వాడు కూడా తెలుచుకుంటాడంట
ఆ
అయితే నేన్నగా కష్ట అని ఊళ్ళు ఉన్న కానీ మరి రేపు అంటే చూద్దామ్ అయి అని మాట్లాడినా
ఆ
ఒకసారి వాడు శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి అడుగు ఒకసారి రేపు ఒత్తం సార్ మరి మీరు ఉంటారా మీరు ఎప్పుడు ఉంటారు మా చెప్తే మేము అప్పుడు ఒత్తం అని అడగ ఉండ కానీ నాకు నెంబర్ లేదు
ఉ హు
దోస్త్ అప్లై చేయాలే సెకండ్ షఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ముప్పై తారీఖ అయిపోతది మళ్ళ
ఉమ్మ్ ఎప్పుడుొస్తున్నావు ఇక్కడికి
ఇంకా అయిదార్ ఐదుఆరు రోజులు ఉండి వస్తా
ఎవర్ఎవలు
మ్మ్
ఉమ్మ్
ఏడున్నావ్
ఇంట్లోనే ఉన్నా
సెలవా ఇయాల
ఆ ఆ సెలవే
ఉహు ఇటు వత్తాన్నవా అటు పోతన్నావ లేదు అన్నారు ఏమైంది టూర్ అన్నారు బైటికి పోదాం అన్నారు
ఏ ఎండలు బాగా కొడుతున్నాయి పెళ్లిళ్లు ఉన్నాయి కదా
మ్మ్ కై ఎండ వమ్మ చిన్న ఎండ కొడతులేదు మ్మ్
అందుకే ఎటు తిరగట్లే ఈగ
ఇక్కడ నిజే కాటిపోమ్మన్నాడు నిజే కాడిపోతే చేయాలి కాని ఇంకా వాడ నికే ఆమెకాడికి పో అన్నాడు
మొన్న పెళ్లికి పోయినావుగా పోలే పెళ్లికి
మా బావే పెళ్ళి కి పోయినాయరా ఒకటే పెళ్ళి కి పోలే గాని ఆ ఎంగేజ్మెంట్ కి పోయినా ఒకటే రా రా రా అంటే పోయిన బావ ఫోన్ రా రా ఒకటే రారా అంటే పోయిన వీళ్ళే
చాన్స్
పక్కా తాత మీసేవ కడనా ఒక్క నిమిషం గుట్టకాడికీ పోయింది. చెప్పు
బయటికి రావా
బయటికి వచ్చిన చెప్పు చెప్పు చెప్పు బయటకి వచ్చిన చెప్పు
ఎవ్ డిస్టర్బెన్సీ ఏమి అట్లా పాటో
అదే అదే ఏ ఒక తాత గ్యాస్ కోసం వచ్చిండు ఆయన బాధ ఆయన పడతాండు
ఉహు ఇయాలా బర్డే
ఊ ధావత్ లేదని అడిగినా
ఏమన్నాడు
దావతు ఉంటది కాని పైసల్ లేవ్ అంటాండు మరే ఆ ఆ పైసలు మరి వాళ్ళ మీద అడుకో నువే నువ్వే చిగా పైసలు అంటాండు నన్ను అంటాండు నేను ఏం చెప్పాలి
ఉహు అప్పు ఇస్తావా
లే లే అడుగుతా అప్పు ఇత్తే ఆ ఆ ఇత్తడా
ఇత్తడు వాడు పోనిగూడదు వాన్ని
ఊ
పనికి పోతాండు వాడు
పని పనినికి పైసలు ఉంటాయా పక్కా ఊ అట్లా
ఉ
పోయిండ మీ ఫాదర్ మీ నాన్న డ్యూటికి
ఆ పోయింది పోయింది ఇవాళ అమ్మమ్మ వాళ్ళు గిట్ల వస్తూర్రు ఇంటికి
మీ అమ్మమ్మ వాళ్ళ
ఉ మమ్మీ తీసుకొని వస్తుంది
అన్నయ్య దావత్ అంటే షిఫ్ట్ ఇక్కడికి మారుతారా
లేదు వాడు ఉన్నాడు జూడు మనోజ్
ఉ ఉ
వాళ్ళ బాపమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ సొంతం మాకు
ఆహా
వాళ్ళకేమో సొంత బాపమ్మ మా అమ్మకేమో సొంత అమ్మమ్మ
ఆ ఓకే ఆ
తీసుకొని వస్తుంది మా మమ్మీ
మమ్మీ ఇక్కడ ఉప్పరపల్లిలో ఉందా
ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ ట్రైన్ లోను
ఏ గోల్కండ కు వస్తూర్ర
ఆవ్
ఉహు ఈ ఏమ బ్యాన మొన్న బ్యాంక్ అకౌంట్ అప్లై చేసినా
అరే ఆ
ఉ అయితే ఏటీఎం కార్డు వత్తానికి ఎన్ని రోజులు పడతాయి
పడుతుది ఒక ఐదు ఆరు రోజులు
అప్లై చేసీ మూడు రోజుల అయిద
ఆ
మేము ఈ రెండు ఈ రెండు మూడు రోజుల మధ్యలో వచ్చేసిది
వచెస్ వస్తావా ఇడికి
ఆ
ఈటీకోస్తవ వస్తె
వస్తా నువు రమ్మంటే వస్తా
రా అంటే మా కోసం
ను రమ్మంటే వస్తా నీ కోసం
అ
హు రమ్మనవ ఎన్నడైనా రారా అయినా రామన్నవ మీ ఇంటికి అసలు
ఓ ఎన్ని సార్లు రామాండ్ల
అబ్బా
ఒక రోజు ఫోన్ తీసుకోవడాానికి వస్తా అన్నావ్
హూ
వచ్చినవ
ఇను స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఇస్తా ఇప్పుడు నేను ఏడు ఉన్నాను ఏం మా
ఓ సారి అ ఇక్కడికి వచ్చినాక రూమ్ కురా రూమ్ పోతాం
ఆహ నాగూడ చూడరా ఏదన్నా డ్యూటీ
అలా అలా వేస్తా అంటే వస్తాం తీసుకోతాం
ఏది రూమ్ పోయనా
ఆ నీకు కూడా దగ్గర ఉంటది
ఉమ్ ఆగ మెట్రోకి రావచ్చు అక్కడి నుంచి నువ్వు పికప్ చేసుకుంటావు గా ఎక్కించుకొని పోతావా మరే ఉంటది కదా ఆన్నా దే స్కూటీ
ఆ ఆ వన్ ల్యాక్ లో వచ్చిందండి అంటే చెప్పలేము ఇక ఆ హలో
మర్చిపోయిన నీ కది ఎంతొచ్చింది ర్యాంకు
డిస్క్వాలిఫై
డిస్క్వలిఫై ర్యాంక్ ర్యాంక్
లాక్స్
ఆ
హలో
చెప్పు
ఎక్కడ మరి మీ చెల్లి కాలేజ్
చెల్లి కాలేజ్ బాసరకప్లై చేసినా పాలసీట్ రాసింది
ఉ
వద్దాడు పంపితాను లేకపోతే హైదరవాలని
ఉహూ
అవునా మ తాతది కాలిగా ఉన్నడి కొంచం అడ్మిషన్ ఉంటే చూడు రా
ఆ చెప్తా ఉంటే ఎందుకు చెప్ప
ఉమ్
ఉంటే చెప్
ఒకడే ఫోన్ చేస్తాను మీ ఫ్రెండ్ ఉండరు కద మా ఇంటికి వచ్చిన అబ్బాయి ఒకసారి అడుగు అడుగు అంటండు
ఉంటే చెప్తా ఆయిన ఉన్న వాళ్ళు అందరూ జాయిన్ అయిపోయారు కాలేజీలలో
హుమ్
ఊమ్ కాలేజీ లలో
మీ ఊరు సగం మంది సగం మంది ఉంట్ర ఇంటరోల్లు
అంటరుగానే ఆ ఊర్లోనే వాళ్ళ ఫోన్ చేయపోయినా
మీ ఊర్లో సగం మంది మా కాలేజీ లో జాయిన్ అయినారు బీఎంసీ ల
అవునా
ముప్పై మంది వివేకవర్ది స్కూల్ స్కూల్ నుంచి
అచ్చా
ఉ
ఊహు
క ఏం సంగత్ మరి
ఏమో పెళ్ళి పోవాలంటరి ఎండలు పిచ్చి కొట్టురు కొడుతున్నాయి
ఉమ్
ఉ బైక్ లేదు బైక్ తీసుకు
ఎండకు ఎండకు అందం పోదు నిది
అట్లగాదు వడదెబ్బల్ వడ వడదెబ్బల్ దగిళ్తే అట్లగాదు వడదెబ్బలు తగుల్తాయని
వాడదబ్బలకు సట్కునే కాదరా నీ వొళ్ళు
అవుజా
వాడకే తెల్ అటికే తెల్లగున్నావ్ ఇంకా తెల్లగయిదావని బోట్ల
అట్లగదు ఒక బండి తీసుకుందమని జూస్తన్నా జరు రాదు సెకండ్ హ్యాండిల్ స్కూటీ
స్కుటియా
ఆ ఓకే ఒక ఇరువై ముప్ప వేలాల
ఓ నీకు ఐదు వేలు నేను పదివేలు కావాలన్న స్కూటీ
ఆ పదివేలయినాండి ఇంకా మంచిది
ఇక్కడ మబ్బాలుంటాయ్ సెకండ్ హ్యాండ్ బనులున్న మాట్లాడతా మన మా డాడోళ్ళ ఫ్రెండ్ కి మా డాడీ
హ
బంకు జేసినప్పుడు
ఉమ్
చ్చిండు మన స్పెర్ ప్లేస్
చెప్పు మరి ఇప్పుడు ఒకలా పదివేలల్లో ఏమనంటే చెప్తే నేను తీసుకుంటా
ఈ ర కిందికింటే తీసుకుంటగా
ఇరవై కిందికి అనడిది ఇరవై ఐదు ఒక కిందికి
అంత దాకా నే రానియనులే గానీ అంటే ఒకసారి వచ్చి బండి ఉంది పది ఇట్లా పది వేలకు పన్నెండు వేలుకిస్తాడు
అంటే నాకు నువ్వున్న నువవు అంటే నాకు ఫడ ఫోటోలు పెడితే నేను జూసి జెప్తా
నేను నురాలే రాలేనంటే నేనైనా అట్లా రౌండ్ యేసుకొనొచ్చి ఓకే బండి కండిషన్ మంచి
అ సూడొక్సరీ చూస్జెప్ప మరి
ఆ అ ఆ అండి బండ్లు ఎందుకు దొరుకోగాని అడగాలెంత కమ్ముతారు ఏంది ఉమ్ దోస్తునే దోస్తుని అనుకుంటా
ఆ ఏవి ఆక్టివాళ జూడు
ఉమ్ యాక్టివాల
యాక్టివ్ అయినే ఏం లేదు జూపీటర్ అయినేం గాదు
ఆ
ఉ ఇరొండు చూడు
ఆ
మా ఫ్రెండే కావాలా ఆ మైలేజ్ అనే ఏం లేగాను బండి మంచిగా ఉండాలా కండిషన్ బావుండాలే
హ
ఎటన ఊరి గిట్లా పోవడానికి పెళ్లిళ్లకి గిట్లా పోవడానికి
ఉహు
ఉ ఒకటే బండి మీద ఎట్లా
బ్రో ఇక్కడ చెట్టు కింద ఉన్న
ఉ
ఒక అమ్మాయి ఒకటే బయటకు చూతంది నాన్
అ
హాలో
సార్లే మరి ఉంటా
ఆ
సరే ఉంటానా
ఆ